హలో
హలో
హలో
విన్పిస్
ఆ వినిపిస్తుంది మీకు వినోపిస్తలేదా
ఆ వినిపిస్తుంది ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు
ఏంలేదు టీవీ చూతన
భోజనలుపోన్నాయ నేను చూస్తలేండి భోజనాలు అయిపోయినాయా
ఆ అయిపోయినాయి మీరు చేసండ్రా
ఆ చేసుకున్న నేను
ఏం కూర వోడుకున్నారు
చికెన్ వండుకున్న వాడుకోలే ఇళ్ళు మోసంబన్న రైస్ అంటే తిన్నా
ఆ బొజ్జనానికి వెళ్ళిరా
అంటే ఇక ఇష్టంలే
హ్మ్
మెర్తిన్నారా
ఏం స్ ఆ తిన్న
ఎం కోర చేసుకున్నారు
కాలిఫ్లవర్
కొనుకోతారా మీ కుంద తోట
కొనుక్కచ్చుకుంటాం మేము మాకు లేదు హ్మ్మ్ మీకుందా తోట
మాకు అది ఆ తోట లేదండి చెమ కానీ అందు టమాటలు వంకాయ్ మాత్రం కాస్తుంది
తింటార బాగా ఇష్టంగా
ఉ
మీకే కూర అంటే ఇష్టం
నాకు వంకాయ టమాట పప్పు చారు
అ
వంకాయ ఇష్టం కంది పప్పు చారు ఇష్టం
ఊహు
మీకు
ఊ పప్పు చారు ఆలూ ఫ్రై
ఉ ముదపప్పు చారు చేసుకుంటారా మీరు
ఆ ముద్ద పప్పు చార అట్టిగా పప్పే వాటర్లా పల్చగా
తింటది పప్పన్నం
ఆ ఆ
ఏం ఎంతే తొక్ పెట్టుకున్నారు
బెండకాయ ఆ ఊ గంతే ప్రస్తుతానికి పన్నీరు పేనే
ఒ ఇపుడు అయితే ఎట్లా ఉంది నా మీద గా పూల చెట్లు ఏమన్న ఉన్నాయా అండి
అ
పూల చెట్లు ఏమన్న ఉన్నాయ
ఆ ఉన్నాయి చామతి పూలు ఉన్నయ్ ఊ నందివర్దనాలు వున్నయ్ ఎల్లో కలర్ పూలు పూసేటియి ఏం లెవ్ ఊ
మళ్ల చెట్టు లేదేమో
పోయింది రోస్ పూలు పోయినయ్ ఇగ ఎండలు కొడతనయ్ కదా
అట్ల కూడా చెట్లు కరాబ్ అయితయ్
అవునండి అది ఈగ ప్రస్తుతానికయితే ఒక గామా మంచి పూలె తెతది ఎండలకి
మా దగ్గర ఒ కలరు గులాబీ చెట్టు ఉంది అవి బానే పుస్తయ్ ఉ ఉ మందారం రెడ్డు మందారం
వైటు పూలక లైట్ పింకా తిక్కు పింకా
తిక్ పింకు బేబీ పింకు కాదు అది వుండే గని ఈడు పోయింది
అది మస్తు ఉంటది
ఊ
బేబీ పింక్
హత్తున్నారా అండి ఇటు మందారం బుధమందారం ఉంటంది రెడ్ ది
ఆ
అ రెడ్ పూలు పూస్తాయి ఆ చెట్లంటే ఇష్టం అండి
ఏ పూలు ఏ పూలు అంటే ఇష్టం
నాకు మల్లెపూలు మల్లె
అలా రెండు రకాలు ఉంటాయి కదా
ఎండాకాలం పూసే దొడ్డ మల్లె సన్నజాజులు ఉంటాయి ఉంటే సన్నజాజులు ఉంటాయి
ఆ అవి తెలుసు
సన్న మల్లెపూలేము తీగల వారి ఎప్పటికీ పూస్తూనే అది
అది తెలుసు
ఇగా అది దొడ్డు మల్లె అంటే ఎండాకాలం ఎండ
ఆ అవి కూడా అవును
ఇంకాది సన్న సన్న జాజులు వీరా జాజులు అవి చలికాలం పూస్తాయి గుర్తులు గుర్తు పూస్తాయి అది దండలి పెట్టుకుంటే బాగా స్మెల్లు ఉండదు కానీ మంచిగా ఉంటాయి చుక్క మల్ల అని కూడా ఉంటుది చుక్క చుక్కలు ఉంటాయి పువ్వులు
ఆ అవి తెలవదండి నాకు ఈ మాత్రమే తెలుసు
అంకమరాల చెట్లు ఉన్నాయా మీకు
అంతకు ముందు ఉండండి ఇప్పుడు లేవు
లేవా మా దగ్గర పులు కూడా వస్తున్నాయి
ఉ
కనకమరాలు మల్లెపూలు కలిపి అల్లుకుంటే మంచిగా ఉంటాయి మంచిగుంటది దండ
అవి రెండు రకాల కలర్లు ఉంటాయి ఏ కలర్
ఎల్లో కలర్ ఉంది కనకాంబరం కలర్ ఉంది
అదే రెండు రకాలు ఉంటాయి
ఎల్లో కలర్ ఏమంటారు పిలికెట్టుకుంటాయి పువ్వు వట్టిగనే నలిగిపోతుంది మూడు కాడ మూడు మూడు రకాలు ఉంటాయి ఒకటి అది నీలాబ్రమణ ఉంటది అది ఇంకా అది బట్టిదే పాతల పాతల ఉంటుంది అలాగనే నలిగిపోతుంది పూలు
అది సెలవది ఒక్కటే తెలుసు కలర్
మూడు రకాలు ఉంటాయి
రెండు తెలుసు
కానకామ్రాలు అయితేనే మంచిగా స్టిప్పు ఉండి అళ్ళుత ఉంటే మంచి కనపడతాయి
అవి కూడా డెలి పెట్ ఉంటాయి కానీ మరి కొంచెం
ఉ
ఉ హు
ఇంకా బంతి స్కూలు కూడా మద్ద చెట్లు కూడా ఉండే అవి అవి ఎండిపోయి
అవి మా దగ్గర కూడా ఉంటాయి అప్పుడు ఉండే మన బతుకమ్మ అప్పుడు ఉండే బత్కమ్మ అయిపోయినక అయిపోయినీ అవి హ్మ్ ఇప్పుడు ఉండే అప్పుడు జనవరిలా ఉండే అయిపోయినయ్
సం సంక్రాంతికి బాగా పెడతాం కదా
అదే ఉండే అప్పుడు కానీ అయిపోని అవును ఆటడు కూడా ఎస్కుంటాం
నూ ర వ హ ఎక్కడ ఉంది గతమం లో తిలిగి వస్తాయ్ అ
వాటోన్ వేస్ డమ్ కు బంతి పూలుతో
ఆ బంతిపూలు కూడా గుళ్ళో ఇస్తారు తేనేసి అందులో నింపుతారు
హ్మ్ మేము ఎస్కుంటాం అట్లా
మంచిగ్ గనవడతది
హ్మ్ కలర్స్ కలర్స్
వొళ్ళి పోయిన బంతిపూలు
ఇంకా ఆకులు ఇంకా వేరే కలర్ పో
నూరు వారల వూలు తెలుసా మీకు
ఆ తెల్సు రెండు కలర్స్ ఉంటాయి కదా
రెడ్ ఉంటే
రెడ్ పింక్ హ్మ్
మకుమీ అది ఆ యల్లో కలర్ గూడా ఉంటాయ్ ఎయల్లో కలర్ గూడా ఉన్నాయ్
నాకు తెలవదండి నాకు
పింకు రెడ్డు ఎల్లో కలరు చామంతులున్నాయ్ చామంతులు ఎల్లో కలరు ఉంది వైట్ ఉ మె మెరూను మెరున్ కలర్ గూడా ఉంది సలికాలం లో అయితే చాలా పూస్తాయ్
అవును మా దగ్గర మెరూన్ పూస్తాయ్
ఇ టి రో స్తనే ఉన్నాయ్
అవును కాకపోతే వైట్ మంచూ
వైట్ మంచిగ్ గనబడతది
అండి
ఆ సంక్రాంతికి ఫు నూల్ వస్తది వైట్
హ్మ్ ఎల్లో గూడ బానే ఉంటాయ్ బానే కలెక్షన్ ఉందండి మీ దగ్గర
బాగానే ఉంది ఫుల్ పూలే చె
బా ఇంట్రెస్ట్ అనుకుంటా అందకని చెప్పారు.
హ్మ్ పూల చెెట్ ట్లు ఉన్నాయి పండ్ల చెట్లు ఉన్నాయి కొబ్బరి చెట్లు ఉన్నాయి బావున్నాయి ఇంకా అరటి చెట్లు అరటి గెల గూడా పడిందండి కూరగాయల కూరవండుకున్నా అరటికాయలు ఇప్పుడు ఉంది గెల చెట్టుకు
అనుకున్నా ఇ డ చిప్స్ వేస్కున్నారా అవునా ఏం ఉంటాయ్ ఎట్ల ఉంటాయ్
మంచిగాంటుంది ఇగొ సొబ్చె
చెట్టు మీన కాసిన కాయలు
సెటిల్ ద
చెట్టు మీద కాస్తుంది కాబట్
తియ్యగునటయ్
ఓకే అండి
సరేనండి థ్యాంక్ యూ